నమస్కారం
నమస్కారం అండి ఏం చేస్తున్నారండి
ఆ అలిసింద గొగ్గులు తింటున్నావు తింటున్నానండి
ఉమ్ ఓకే అండి ఏం చేశారండి ఈరో పొద్దు నుంచి
మీరేం తింటున్నారండి
ఏం తినలేదండి సమోస తినేసి వచ్చాను వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా తినేసి ఇంకా వచ్చి పడుకోనున్నానండి కొంచెం పని చేసుకున్న కొంచెం పని ఉంటే
అవునా
ఉ ఒక నేను పెద్ద మాడ్యూల్ బిల్ చేశాను అండి ఒకటి ఆ మోడ్యూల్ కి మొన్న చెప్ చెప్పాను కదా మే ఒక ప్రజెంటేషన్ సీఈవో తోటీ అయిపోయింది అని చెప్పేసి సో ఆయన చెప్ అయిన తర్వాత ఆయన బాగుందని చెప్పారు ఓకే ఫైన్ దీని తర్వాత కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పారండి అందుకని చెప్పేసి ఇంకా టెస్టింగ్ పంపి చం యాక్చువల్ గా ఇంకా అప్పుడు చేంజెస్ చెప్తాం అంటే ఇంకా సరే అని చెప్పి చేస్తా ఉన్నానండి బట్ ఈరోజు మా హెడ్ ఉంటాడు కదాండి ఆఫీసు లో అతను చూసాడండి మొత్తం కంప్లీట్ జె అయ్యాక చాలా బాగుంది అవుట్పుట్ బాగా వచ్చింది అనేసి అన్నాడండి
అబ్బో అదృష్టవంతులండి మీరు
లేదండి దీని తర్వాత ఇంకా నేను అడిగాను మొన్ న్న మా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆఫీస్ లో
ఒక్క నిమిషం ఉందండి ఒక నిమిషం ఉండడి చెప్పు నాన్న పాలు తాగుతారా సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఆ డబల్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో హలో
ఉ హలో ఈరోజు బాగా వినిపిస్తున్నాయి అండి మీ మాటలు చాలా బాగా వినిపిస్తు
అవునా
ఇంకా తర్వాత ఉదయం పూరి తిన్నానండి బాగా చేసారు వేడి వేడిగా ఉన్నాయి చాలా బాగున్నాయి పూరి ఒక ఐదు పూరి తిిననండి పొద్దున
అంటే చిన్నవా పెద్దవా అండి
చిన్నవే అండి బట్ ఏం చెయలేము ఇక్కడ బయట ఉన్నాం కదా ఇంక అందుకని చెప్పి చిన్నవైనా బాగున్నాయండి వేడి వేడి ఉన్నాయి కాబట్టి
అంటే మనము బయట కొనుక్కునే పూరిలో సగం అన్న ఉంటుందా
మన ఇంట్లో వాడప్పలు తెలుసు కదండి మీకి వాడప్పలు ఎంత సైజు ఉంటాయో సేమ్ అదే సైజా అండి
ఆహ మినీపూర్ ఏమో అండి అయితే
ఉ నా మినీ పూరీలు సరిపోవు బట్ ఇంకా తప్పదండి ఇంకా ఆ
ఇంకా కొన్ని తినాల్సిది
అన్నిీ పెట్టరండి మామూలుగా అయితే మూడే ఇస్తారు ఈ రోజు ఆంటీ కొంచెం మంచి ఖుషి గా ఉన్నట్టు ఉంది కాస్త అైల్ ఇచ్చిందండి ఉ ఆమె మూడు ని బట్ అదేనండి నం అసలు ఏమంటే ఇక్కడ పీజీ లో ఎనభై మంది అలా ఉన్నారు సో అందరికి సర్ చేయాలని అంటే ఫిఫ్టీ ఆ ఫైవ్ ఫైవ్ ఫైవ్ అంటే కష్టం అయితది అంటారుండి వాళ్ళు
ఆహా కానీ మీరేం ఊరిక ఉండట్లేదు కదా డబ్బులకే కదా ఇచ్చి ఉండే
అవునండీ
మరి
నేన్ కూడా అట్ట డబ్బుల్ తగ్గిచ్చి ఇస్తే వాళ్లకి ఒప్పుకోరు కదా
ఆ మరి ఇప్పుడదే ప్రాబ్లం అండి అన్ని పీజీలట్లే చేస్తున్నరూ
కానీ అండీ నేను బ్యాంగ్లుర్లున్నప్పుడూ అక్కడ ఫుడ్డూ అం డి చాలా బావుండె అండి దీంతో కంపేర్ చేసుకుంటే
ఆహా
మాకు ఎప్పుడు అయినా లైక్ పెడతారు రైస్ చట్నీనే పెడతారు కానీ ఇప్పు నేన్ చాలా ఫీల్ అవుతున్నాండి అదే రైస్ చట్నీనే సూపర్ ఉంటది దీనికన్నా అనేసి
ఆహా
అక్కడ తాతుంటడండి పాపం అండి మంచోడు మధ్యానమూ మేము ఇన్ కేస్ లేటుగొచ్చాం అనుకోండి ఆయన అదే అన్నం చేసి మరీ సాంబార్ అన్ని చేసి పెడతాడండి
అబ్బో
ఊ ఇంకా ఏదనా నైట్ టైమ్ అయితే ఒక రెండు చపాతి పెడతరూ రైస్ పెడతరూ ఇంకా స్వీట్స్ పెడతరూ బనానా ఇస్తరూ ఇంకేం కావాలండి అసలుకిగా అక్కడ దానికి చాలా వర్తీ అండి అసలు కది
ఆహా
అదిక్కడా కష్టం అండి చాలా కష్టం
అందుకే మా మిత్రులందరూ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఇక్కనుంచి అనేసిఉన్నారండి
మీరు ఏమన్నా వొండుకోవచ్చు కదా అండి మరి
పొద్దునంటే కష్టమండి మధ్యానానికి ఒండుకుంటాము ఒండు కొనెళ్తమూ మధ్యానమూ
ఏమేం వంటకాలొచ్చండి మీకు
ఈ మధ్య ఏం జేస్తున్నాం అంటే ఇవన్నీ ప్యాకెట్స్ ఒస్తున్నాయి కదండీ పులిహోర ప్యాకెట్టూ లెమన్ ప్యాకెటట్టూ టమోటా రైసు ఇలా ఉం
అవే బెస్ట్ అండి ఈజీగా మనం అన్నం ఉడికిచు చుకున్న తర్వాత కొంచెం తిరువాతేసి ఆం ఆ పొడి వేసి అన్నం కలుపుకున్నా గూడ చాలా బావుంటదన్ మాట
అవునండి ఓ మండే పులిహోర చేసుకుంటాము ఇంగ ట్యూస్డే లెమన్ రైస్ చేసుకుంటాము థర్స్‌డే టమోటా రైసు ఇంకా ఫోర్త్‌డే ఆ అతను హెల్ప్ మా మిత్రుడు ఉన్నాడు ఇంకోకతను రూమ్ లో తెలుగు అతనే అతను ఇంకా బయట తింటడు
అంటే మీరు రోజు పీజీలో తినరా మధ్యాహ్నము
నేను మధ్యానం పూట్ల తినమండి ఇంకా రైస్ తీసుకొని పైకి రైస్ రైస్ పైకి తెచ్చుకుంటాము ఇంకా మేం మసాలాలు కలుపుకొని తీసుకోనెళ్తమండి
కాదండి ఇవి సోయా అని ఒస్తాయి జూడండి సోయాచెంగ్స్ అని అవి కొంచం అవి కొంచం ప్రోటీన్ వస్తాయి కదా ఒంటికి ఆహారానికి ఆహారం అంట మనకు మంచిది కొంచెం అవి తింటే ప్రోటీన్ అనేది వస్తుంది కదా.
అవునండి అనుకున్నము చలికి తెచ్చుకున్నాను. కుడా నా దగ్గర ఒక హాఫ్ కేజీ దాకా ఉన్నాయండి
ఆ మరి ఎక్కువ రోజులుంటే పురుగులు పడతాయండి కేస్
అవున అదేనండి ఏమైతదండి? టే చేనికి మార్నింగ్ మాకు కొద్దిసేపే టైం ఉంటది కదా ఆ కొదిసేపు లో మేం చేసుకొని ఉడక పెట్టుకొని మళ్ళీ రైస్ కలుపుకొని వెళ్ళాలంటే మినిమం ఫార్టీ మినెట్స్ పడుతదండి అంత అయిపోయేలోపు అంతండి అంతండి టైం ఉండదు అని చెప్పేసి మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పుళ్ళు ప్యాకెటు కలుపుడ ఐపోతమండి
ఏదో ఇప్పుడు శనివారం ఆదివారం అట్లా సెలవు ఉంటుంది కదా కనీస్ సం అప్పుడన్నా అది చేసుకోని మీరు బయట ఆర్డర్ పెట్టుకునే కంటే ఇంట్లో చేసుకొనె తినండి మంచిగా ఎందుకు ఊరికె ప్రతిసారి ఆర్డర్ బెట్టుకొని తినేది
ఈ వారం నేను అసలుకి ఆర్డర్ పెట్టలేదండి మండీ నుంచి ఇప్పుడు వరకు అసలు కార్డర్ పెట్టలేదు బయటి కూడా తినలేదండి రోజూ ఇక్కడే తింటున్నాను ఫుడ్డు
నేను ఒక వారం ఉన్న తర్వాత నేను కూడా వేరే ప్రాంతంకి వెళ్ళాలన్ అండీ నా ఉద్యోగం కోసం అప్పుడు నేను ఎలా ఉండాలో నాకు ముందే కొంచమన్న ఏమన్న తినకపోయినా తలనొప్పి అలా ఉంటయి
కానీ మీరు వెళ్ళే ప్రాంతంలో ఫుడ్ బాగుంటుందండి అంటే అంటే అన్ని రకాలు దొరుకుతయి ఫస్ట్ ఉ
కానీ ఏదైనా డబ్బులు పెట్టాలి కదండి
డబ్బులు పెట్టాలండి మీ తప్పదు ఈచీ లోనే అక్కడ ఫుడ్ బాగుంటదండి అక్కడ ఏం ప్రాబ్లం లేదు ఆ ప్రాంతంలో ఎందుక్ కంటే ఆల్రెడీ నేను ఫేస్ చేసానని చెప్పా కదా సో ప్రాబ్లం అనేది లేదు ఫుడ్ దగ్గర ఆ ప్రాంతం ది బెస్ట్ అని అంటానండి లైక్ మన ఇంట్లో ఎలా ఉంటామో అలాగే ఉండొచ్చు కానీ నేనున్న ప్రాంతంలో అట్లా కాదండి చాలా డిఫరెంట్ ఫస్ట్ డిఫరెంట్ ప్లస్ ఉ ఇక్కడంతా మనుషులు వేరేలా ఉం
వాతావరణం బాగుంటందా అండి మీకు
ఏంటండి నేను ఏసీలో ఉంటున్న కాటి నాకు అర్ధం కావడం లేదు బయటికి వెళ్తే ఉ కష్టమే అండి
ఊహు
మేము ఈ మధ్య బోర్డు రూమ్ ఉంటది కదా అండి ఆ బోర్డు రూమ్ లో కూర్చుంటాము ఒక ఎయిట్ మెంబర్స్ అలాగా మేము సప్ సపరేట్ గా ఉంటాం కాబట్టి ఇంకా మేము ఎయిటీన్ గాని సెవెంటీన్ గాని అలా పెట్టుకుని ఉంటాము సో మాకి ఓకే అండి. అదే ఆ నుంచి బయటకి వస్తే ఇంకా ఉమ్మరం ఐతదండి అబ్బా కష్టమ అండి అసల్ కి
తంలో ముందే కొంచెం చలి ఎక్కువ ఉంటుందనమాట నాకు ఆ చలి అంటే కొంచెం
నాకక్కడ రావాలంటే ఇష్టమండి.
హ్ముహ్మూ
ఎందుకంటే బాగ చలి చల్లిగా ఉంటది కాబ
హ్మ్ హ్ము మీకు చలి అంటే ఇష్టమా. మాక్ మరీ అంతా చలి పట్ పట్టదండి ఎందుకంటే నా బాడీ అట్లా తట్టుకోలేదండి. ఎక్కువ చలికి ఉండలేను నేను మరియు ఎండకి ఉండలేను అలా ఉంటది నా
మీరు అది తీసుకొనండి బ్లాంకెట్ వస్తదీ బా మందం ఉంటది. కొనండి అది తీసుకోండ్ చాలా బాగుంటది.
ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒకట్ తీసుకొన్ ఎళ్తున్నానూ. నాకు ఇక్కడా అంతగా దొరకలేదూ నేన్ అక్కడికి పొయినాకా అక్కడే
పెట్టాలండి అది లింక్ కే మొన్నా చూసి పెట్టాను రీసెంట్ గా నాక్కూడా లింక్ పెట్టాను అను ఏం హలో ఆ లింక్ పెట్టేనా మీకీ
ఆ పెట్టండి చూస్తాను
ఈ మధ్యనే చూసి పెట్టుకున్నాను నేన్ గూడ నాక్గూడా కావాలని చెప్పేసి.
మీకెందుకండి మీకు ఎందుకు అంత వేడిగ ఉంది గదా అది ఎందుక్. మరి
లేదండి నేను ఇంక మారాలని చూస్తున్నాను ఇక్కడ నుంచి వేరే ప్రాంతంకి వెళ్ళాలనేసి. సో అని చెప్పేసి నేను ముందే కార్ట్ లో యాడ్ జేసి పెట్టుకున్నానండి.
నాకొకసారి అది మళ్ళీ పెట్టండీ నేను చూసీ
ఆ పెట్టుకోండి చాలా బెస్ట్ అండి అది.
అదీ ఎతుందండి ధరా
పదహైదు వందల అండి.
ఏంటండి పదహైదు వందలా
తప్పదండి అది బాగుంటది కాబట్టి ఇంక వాడుకోవాలి.
అమ్మో అంత వద్దులే అండి మేమ్ అంత పెట్ట్లేము గాని.
ఇంకెంతలో కావాలండి మీకి.
ఒక ఐదు వందలు అట్లా అనుకున్నానండి.
ఐదు వందలంటే అం చాలా మందం వస్తదండీ. టూ టూ త్రీ రెండు గాని మూడు గాని లేయర్స్ వస్తాయండి మధ్యలో.
ఏమోలే అండి నేను అక్కడికి ఎళ్ళాకా బయటా దుకాణాలు ఉంటాయి గదా.
ఆ దుకాణాలలో ట్రై చేయండి. ఇన్ కేస్ దొరక్కపోతే అప్పుడు చెప్ ప్పండి నేను తీపిస్తాను
ఉమ్మ్ సరే అండి అయితే. మీలాంటి మంచి వ్యక్తులు ఉన్నందుకూ నాకు చాలా ఆనందం అండి. సరే అండి ఉంటాను ఊ